ఉగాది రోజు
ఆ ఏందన్
కాదు ఉగాది ఈ ఈ రోజు ఈ ఇయర్ నేమ్ ఏందో తెలుసా నీకి
అవేదో వ పా తో స్టార్ట్ అయిది
పరాభవ నామ సంవత్సర ఉగాది సుభాకాంక్ష ఆ ఇట్స్ పరాభవ నామస్ సంమ్
నేను చెప్పా కదా పా త స్టార్ట్ అయిద్ది అని
కొ
నాకు పలికేది రాదు అందుకే గొమ్మున ఉన్న నేను ఆల్రెడీ చూసా అది
వాడు చూసిన
కా
నాకు పోవాలని ఉంది అ
ఉ నా పళ్ళెం తింటున్నారు వాళ్ళు
నువ్వు నీ పల్లెం గోళ
ప్రతి సమన్ ఆయన ప్రతి సంవత్సరం తినే వాళ్ళకి తెలుస్ సో దాని వాల్యూ
నేన్ ఇంట్లో ఉండన్ కాబట్టి నేనేం తినను లేదంటే నేన్ కూడా అదే పల్లమే తింటాంది.
తెల్సు అంటే మనం ప్రతి ఇయర్ మిస్ అవ్వకుండా తింటానం కథ
ఇంక నుంచి మిస్ అయితావులే బాధపడద్దు ఇక నుంచి మిస్ అయితావు జస్ట్ త్రీ ఇయర్సే మళ్ళా మళ్ళ కూడా ఉంటాందే
ఆ మళ్ళ నేను నిన్నూ మళ్ళా నో ఏమైపోయినా నేన్ ఉంటా ఉగాదికి అంతే
చూద్దాం చూద్దాం గుర్తు పెట్టుకో ఈ వర్డ్ ఇవి ఇవన్నీ గుర్తు పెట్టుకో
పెట్టుకుంటా పెట్టుకుంటా జస్ట్ త్రీ ఇయర్స్ నేను పల్లం ప్రతి ఇయర్ పో ఉగాదికి ఇంటికి కల్లకి కూడా పోతా ఆ చూస్కో ఆ మంచిది నిక్ క్లాసులు లేవ ఊకె అరుస్తున్న కూర్చొని
టూ ట్వంటీకి ఇంకా వన్ అవర్ ఉంది కరెక్ట్గా
వన్ అవర్ ఉందా ఇంకా వన్ అవర్ బ్రేక్ ఇచ్చినారా మీకీ
అంటే ట్వెల్వ్ ఫార్టీ టు వన్ థర్టీ బ్రేక్ వన్ తర్టీ టు టూ ట్వంటీ క్లాస్ లేద్ ఈ రోజు వేరే వాళ్ళకు ఉంది ఆరు ఏ క్లాస్ లేదు యాక్చువల్గా మాది డేటా సైన్స్ ఏఎంఎల్ రొండు కలుప్తారు
తేలో సైన్స్ల్ నెక్స్ట్
ఆ కానీ ఇప్పుడు వాళ్ళకున్న సబ్జెక్ట్
సరి సరి సరే ఒద్దు ఓద్దు ఓద్దు ఒద్దు వద్లేసేయి తన గరించి ఎత్తగుడదు ఇ ఇప్పుడే నాక్ నిద్ర వస్తుంది ఎగ్జామ్ రాసి
ఏం ఉందిలే ఇంకా పడుకో
పడుకుంటా నువ్వు ఫోన్ పెట్టేసినాక నేన్ పడుకుంటా
అది కాద్ నానూ
మ్ చెప్పు నానక్కా
ఫుడ్ అయినా ఏదో కొట్ పెట్ తానా వాటర్
పికిల్ తిన్నా అవ్వ తిను తిను
ఎవ్వరన్న తిం ఆ రాష్ట్ ఇట్లావుగాది రోజు నాకు ఇప్పుడు ఫుడ్ తిన్నప్ ఇప్పుడు కూడా కాదు క్లాస్ లో ఆమె క్లాస్ చెప్తానే నాకు అన్ని అవే గుర్తొస్తానయ్ తెలుసా ఉగాది సీన్స్ అన్ని ఇంట్లో కలసం చేసేది ఇంకా పల్లెమ్మ వడ్డి
తాల నన్ నాకు గుర్తు చేసి నన్ ఇప్పుడు ఏడిపయ్యాల నువ్వు
నేనే ఏడ్స్కోనా నేనే ఏడ్సేసి సిట్యువేషనే నేనేమైనా ఆనందంగ ఎగుర్
ఇందాక ఎవ్వరితో మాట్లాడన రాలేదు మమ్మీ డాడీ పిన్నితో మాట్లాడిన అప్పుడు తిరిిగినయ్ కళ్ళలోనీల్ తెలుసా చానా మిస్ అయితాన నేను ఇంటికి పోతా వాళ్ళు ఊరిక వెళ్ళారు మా అన్న కూడా మాట్లాడలేదు
ఆ అన్నయ్య ఆడో తిరుక్కుంఉంటాడుళ్లే
ఉమ్ వాళ్ పూల్ తింటారు ఇంకా పెద్దమ్మ నూనోన్ కాయ తింటాది మమ్మీ ఆలు కర్రీ కానీ బ్రింజల్ కర్రీ కానీ పులిహోర పాస్తా పప్పు వైట్ రైస్ ఆ ఆ
నాకు కూడా అట్టే ఉంది
నువ్ ఎంజెస్టావో తెలియదు గాని నా ముందర ఉండాలి ఇప్పుడు కోరియారు పంపి
నాకే దిక్కు లేదు ఇంగ నేనేడా నీకు పంపిచేది
పంజాబ్ నుంచి ఫ్లైట్ లో రావాలి మమ్మీకి అరిగిన మమ్మీ నా హా మమ్మీకి చెప్పేదిిను మమ్మీకి కీ చెమ్మ మమ్ నన్ను వదిలేసిపోయినావు కదా మమ్మీ అని అంటే ఎగురుకున్ రా అనింది
వచ్చేస్ మల్ చెప్పు
ఉమ్ పో మమ్మీ అని చెప్పిన మళ్ళ పెద్దమ్మ పక్కన హైదరాబాద్ పెద్దమ్మా ఫస్ట్ టైం కదా పిల్ల లేదు అంటే అవును అనేది మంమ్ పిన్నెండు క్ కానీ ఫ్లైట్ లో వచ్చారా మనల్ని పెధ అని
ఆ
నా కంటి పోనకు ఇ పాటికి నేను తింటా ఉన్నింట
అన్నకిి అయితే హైదరాబాద్ లో ఉంటానులా అన్నా నాగపూర్ లో అన్నకి
జయదవే నాగపూర్, మహారాష్ట్ర
ఆ అదేలే గాని నాగ్పూరు అదే అన్నకి సండే అంటా ఉగాది సెలబ్రేషన్స్.
బో
హహహ ఉమ్ చెప్పినాడు ఏం స్పెషల్ అంటే ఆ ఏం లేదు. హాలిడే ఒకటి ఇచ్చినారు సెలబ్రేషన్స్ సండే పెట్న్నారు. అంటే మాకు ఆ హాలిడే కూడా లేదు అని చెప్ప
ఎగజాట్లీ మగ్ మీకు కనీసం వాళ్లేలేదు నాకు ఏకంగా ఎగ్జామె పెట్టినారు. ఉగాది రోజు మేము ఏమనాలి.
నార్త్ వోర్లు కూడా సెలబ్రేట్ చేస్ చెతారంట కానీ పేరు వచ్చేసి గుడి పడవా అంట
తెలుగు క్యాలెండర్ లో అదే ఉంది. ఐ మీన్ అకాడమిక్ క్యాలెండర్ లో మా అకాడమిక్ క్యాలెండర్
నాకు తెలీదు మా అకాడమీ క్యాలెండర్. లేదు అఫిషియల్గా హాలిడే కూడా ఏం లేదు గానీ.
యాక్చువల్ గా మాకు ఈ రోజు హాలిడే ఉన్నింది. బై మిస్టేక్ ఎగ్జామ్ వచ్చేసింది. టైమ్ లో వాళ్ళు కావల్సీగానే పెట్టారు. వేస్ట్ ఫెలస్, దొంగ ఫెలస్ ఎక్కడ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు హాలిడేస్ది మళ్ళ రేపు రంజాన్ కాబట్టి రేపు హాలిడేది వస్తుది. మళ్ళ మొన్నాడు ఆ మన్నాడు కంటిన్యూస్ గా వీళ్ళకి ఎక్క అరిగిపోతారంట అందుకని ఈ మధ్యలో ఎగ్జామ్స్ కూడా పెట్టినారు.
ఊ నాకు తెలీదు వరదనన్న చేప్ప నాడు
ఎవని
అదే ఏం చ్ నేను అన్నాలే ఫుడ్ అయినా పెడతారు. లేన్నాడు. హాల్డే ఇయ్యకపోయినా ఏదైనా మంచి ఫుడ్ పెడతాననే అదేం బెటర్ వీళ్ళకి తెలీనె తెలీదు అన్నానా
అన్నాడు నార్తోళ్ళు గుడి పడవా అంటారంట అది చేసుకుంటారంట అని
నాకు వడియాలు కావాలి
పొద్దున్న నాకు హాస్టల్లో వీళ్ళు నా ఆ తెలుగు గర్ల్స్ అంతా ఆత్రంబడి ఆత్రంబడి స్నానాలు తీస్తాండ్రు బాత్ రూమ్ లే దొరకలే ద కీయ
అంటే వారం నుంచి ఎప్పుడో చేసింటారులే ఈ రోజు పన
డాడీ కూడా అదే అన్నాడు
వావ్ వాటె థింక్ ఓవర్ నాది డాడి ది
మ్.. అదే అన్నాడు డాడీ కూడా ఆ ఇన్ని రోజులు చేసిండారు అందుకే ఈ రోజు చేసినారేమో అని
మ్
నేను ఈరోజు మీ అక్క వదిన తీసిచ్చిన డ్రెస్ వేసుకున్నా.
వా.... మీరు మీ వదిన మీ డ్రస్లు ఏంది కథ అసలు
ఏంలా కొత్తది అందుకు
హా ఏందసలు మీ ఇద్దరు కథ
ఆయమ్మకి ఇవు ఉన్న డ్రెస్ అే నాకు అది ఏందో అట్లే సెట్ అయిపోయింది యాక్చువల్గా ఆమవా
ఇంకొ డ్రెస్సులు తీసుకున్న పంపియి అ
గాల్లో వస్తాయా ఏందీ ఆమె పెట్టింది చూడు స్టేట్ ఎట్టసా అప్పుడు ఒకటి
ఎవరు ఎవడికొడుతుండన్నయా ఇ ఎవ్యడు పెడతానంటలె
దానిమి కిందా బ్లాక్ త్రీ బై ఫోర్ షార్ట్ ఏసింది అదే నాకు
నాకు కావాలది
అది ఇంకోటి కూడా ఒక అది స్టేటస్ పెట్టలేగాని ఆయన స్టేటస్ పెట్టిన్నాడు ఆయనది నీ దగ్గర లేదు కదా నెంబరు
మ్ నాకు అది తీసుకోరా నానక్క త్రీ బై ఫోర్త్ అది
పాంట్ ట్ కాదు పైన టాప్ నేను చెప్తాండెది సరేలే చెప్పినా కదా ఆల్రెడీ నేను ఈసారి తీసుకొని పోతాను మళ్ళ వచ్చి నప్పుడు ఈడ పెట్టేసిపోతా అప్పుడు నువు తీసుకో అనీ
ఏమో గుర్తులేదు అదిను అది ముత్యాల బ్రాస్లెట్
అది కూడా ఏసుకున్నా. ఈ రోజు నేను మ్యాచ్ అయితదని ఆయమ్మ దానికి దానికే తీసు కుందంట మ్యాచింగ్
ఓకే నాకు అంటే నువ్వు పాంట్ ఏసుకున్నావా
ప్యాంట్ పింక్ లెగ్గిన్ ఇది ఆం ఫుల్లెంత్ వి ఉంటాయి. టుడా తీసుకున్నాం
ఫోటో పెట్టు నాకు కి మల్లి చూస్త
ఉ సరే
కా ఆమే వాడిన డ్రెస్ నీకు ఇ
ఆమె వాడింది గాదు కొత్తవి నాకు తీసిచ్చినడు చూడు ఆమె తీసుకున్న దగ్గరికే తీసుకొని పోయింది. నన్ను కూడా బాగున్నాయి అని అన్ని చాలా ఇలాంటి మోడల్వి వేరే వేరే డిజైన్స్ లో ఉండేవి అన్నీ చూస్ నా నాకు ఏది సెట్ గాల వేసుకో తీయ ఇదే సెట్ అయ్యింది.
ట్విన్నింగ్ లో
ఏందో అది అట్లా వాళ్ళ హస్బెండ్ ఏం చెప్ స్తన్నాడంటే ఆ ఏముంది అన్ని నీకున్న డ్రెస్సెస్ తీపిచ్చినవు మళ్ళీ అన్నాడు.
హ్
రెండు డ్రెస్సెస్ ఆమెకి నాకు సేము ఇప్పుడు
ఉహ్ ట్వినింగ్ వదిన మరదళ్ళు
అదెం లే అది జస్ట్ అలా అయిపోయింది. అంతే
న్నీ కాద్
యాక్చువల్ గా ఇంకోటి జీన్స్ టాప్ జీన్స్ పైన షార్ట్ టాప్ షార్ట్ టాప్ కాదు ఆ అంటే ఏమంటారు. క్రాప్ టాప్ అలాంటిది.
అక్చువల్ గా మాకు ఆ ఇప్పుడే గ్రూప్ లో ఒక మెసేజ్ వోచ్చింది. ఉగాది శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితంలో ఎన్నో సంపదలు మరియు ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. నైన్టీన్ త్రీ ట్వంటీ ట్వంటి సిక్స్ పూజా టైమింగ్ సిక్స్ వెణు గురు సాధన్ అన్ని మా గ్రూప్ లోప్పుడే మెసేజ్ పెట్టారు అ
సరే బాయ్
పయ్
అ